అ ఏం చెస్తున్నాడు బాబు
తున్నాడ ఫోన్ కావాల నేసి ఇ
వెళ్ళతప్పుడు ఫోన్ ఇవ్వలేదా
నాకు ఇవాళ్ సాటర్డె కదా స్కూల్ యాక్టివిటీస్ ఉంటాయి మొత్తం ఎన్ని నాలుగు వీడియోలు చేసా ఎన్ని పంపించేసి డిలీట్ చేయాలి నాకు ఫోనీకెందుకు పని చేదమ్మా అన్ని సంజేసేయలా స్కూల్ గ్రూప్ లో పెట్టేేశాన్ అంటే డిలీట్ చేసే వచ్చాలె మ పొద్దు సరిపోయింది వీడియోలు చేసుకోవడం అవి చేసుకోవడం స్కూల్ కమ్మున కూర్చొని వాళ్ళ వాళ్ళ వీడియోలు తీడం వీడియోల్ చేసుకోవడం మల్ల ఒ పక్కన ప్రోగ్రెస్ ఓ పక్కన మంద తొ పడేది అమ్మ శాక్ సైకో మందరా నాయన పల్ల ఒక్క నిమిష అటెళ్తే చాలు ఒకడు లేసి ఇటట ప్యాడ దిప్పుతాడు ఒకడు లేసి బెంచెక్కి దూకుతాడు సర్క్కర్సే జురాస్కి పార్కే నాయన మర ఎందుో ఆ ఈల్చి నుంచి ఇక్కడ లేదె లాక్ తిక్కలోల్లె ఫోర్త్ క్లాస్ వొళ్ళంతా అక్కడక్కడ వాళ్ళే కదా అమ్మాయి అంత అతిక్ పిల్లలో దేవుడా భలే అతి
ఉమ్
మండే నుంచి హాఫ్ డేస్ ఇంకా
ఆహా పొద్దున్నేనా ఎనిమిదిన్నారక
ఆ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు మొన్నటి దాక ఇప్పుడు ఎయిట్ ఎయి ఫార్టీ అంత ఒక ఐదు నిమిషాలు కదా ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు ట్వల్వ్ థర్టీ కాకుండ మళ్ళా ఈవినింగు ఫోర్ టు ఫైవ్ థర్టీ అంటె త్రీ టు ఫైవ్థర్టీ ఉంటది మాకు
ఊహు పిల్లలు కూడా
పిల్లలకు ఫోర్ టు ఫైవ్ థర్టీ టీచర్స్ కి త్రీ ఫైవ్ థర్టీ యాల్కు స్టడీహౌర్ అన్నమాట
ఎల్లినోలు మళ్ళీ వస్తారా
రాకపోతే మంచిది
హ
మరి మరి మంచిదమ్మ పిల్లల్ని ఎవరు భరించలేరు ఆ పిల్లల్ని, ఆ పిల్లల్ని ఇంట్లో భరించలేరు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేస్ ఉంటారు అక్కడ వర్షం వచ్చినా గొడుగులు వేసుకుని పడవలేసు
హ్మ్ హమ్
సా ఏమీ
మొత్తం అక్కడే ఉండాలి ఆ
ఆ
చిన్నమా అక్కడే ఉందంట ఇంకా
న్నారు కార్ ఇంటికి చేసినప్పుడు ఇక్కడే ఉన్నాను
హ్మ్
పోయిందండి సరేలేండి మన అక్కడే ఉంది మాట్లాడుతా ఉన్నట్టుంది వచ్చింద సన్నీ గాడు లేడంట సన్నీ గాడు సారీ చిన్న వాళ్ళ పెద్ద బాబా పెద్ద బాబు లేడు ఆ పెళ్లి కొడుకు తోటి ఫొటోషూట్ కెళ్ళారంటే వాళ్ళు
ప్రీ వెడ్డింగ్ షూ
ఏవో మరి ఏదో ఫోటోషూట్ ఇంట్లో ఉన్నా అన్నాడు పెళ్లికొడుకు వాళ్ళతో పాటు ఈ పెద్దోడు కూడా వెళ్ళాడు ఎవరు లేరు ఇంటికెళ్ళడానికి అందుకే ఉన్నాను న మరి
ఆహా
మరి ఇద్దరు ఎల్లిపోయిండ్రో ఏమో తెలియదు చెయాలి చెప్తే అది అడగలేదు రా ఇదే సరిపోయింది
అదే సరిపోయిందా
పచ్చే నాన్ చేస్తే గానీ
అవును కరెక్ట్
ప్పు నైను ఇట్టంటగ అట్టంటగ నన్న దు జరిగింది ఇది అని చెబుతా ఉంది మరి నేను ఎందుకంటా లె అమ్మ మ అంతెల్ మన మాకేం తెలీదని చేయుతాను అని చెప్పన్నా అమ్మను అసలు మా ఇంటికి పంపించకుండా ఉన్నా పోయెది అని పిస్తుంది. ఇంకా అమ్ముని పంపించకుండా ఉన్నా పోయదు
మీటింగ్ ఉందని ఎదో వాళ్ళు వెళ్ళారుగా నె మానేసిన పోయెది
ఆ
ఉ ఉమ్ మా ఊర్ పక్కన వెళ్ళారు అంటగా కాలిపోవాల్సింది మరి
ఆ ఏదింటికి ఫోన్ కూడా చేత్తె యొమో ని ఇష్టం అన్నా నేను సరె మొన్న కూడ ఎల్లాగదు ఉన్నె ఏదో
అదే ముందు ఆ ముసలోళ్ళు వెళ్తే వద్దనుకున్నాంగా
ఆ ముసలోల్లులో ఒకళ్ళె ఎళ్ళింది ఇద్దరు ఎళ్ళ
ఆహ
ఒక్కతె వెళ్ళింది.
ఉమ్
నేను మళ్ళా నాలుగున్నరకి ఫోన్ చేసేటప్పటికి ఆల్రెడీ మీటింగ్ లో కంటిన్యూషన్ లో ఉన్నారు మా ఊరొళ్ళు పక్కన మై కిన్న పడుతుంది ఒ ఒంటి గంటకల్లా తినేసి వెళ్ళిపోయారు ఎమ్మటే ఆ ఊరికి మీటింగ్ ఊరికి ఆ జర్నీ దండగా నిజంగానే రెండు గంటలు ఉంటదా అక్కడి నుంచి అక్కడికి
మూడు గంటలు ఉంటది
అవున సరె సంగ
అంటె నా
ఆ ఉంది దోశపిింండ ఇడ్లీ పిండి ఏదో టి వేసేస్తాం
ఉహు
హాయ్ ఏంటి సంగతి ఏమోనండి
ఏవన్ కట్టాలీ సో సోషల్ మీడియాలొ
ఆ కంప్యూటర్ వర్క్ దా
ఇ
ఇన్స్టాగ్రామ్ లో ఊరుకినే రీల్స్ లో సర్చ్ లో కెళ్లి ఉమ్ కంప్యూటర్ వర్క్ కు తెనాలి కంప్యూటర్ వర్క్ రీ కంప్యూటర్ వర్క్ అని పె కొట్టు
ఉఊ
అ అంతే ఇంకా అండి ఇంకేముంది
నాకయితే పదిహేను అయిపోతాయా
పన్నెండే
ఇంకెవరితో ఉన్న మా అమ్మాయితో ఉన్నాయా
ఇది పన్నెండోది మాట్లాడుతున్నాను పన్నెండోదా పదకొండోదా ఆ చిన్న ఆమతో పది ఐదయినాయి నీతో ఒక ఇదు పది దే ఆ మీ అమ్మాయితో ఒకటి ఇది పదకొండోది పన్నెండోదో మరి ఇంకా మాట్లాడారో ఆ ఇవళ రేపట్లా అవి చేసెత్తే మళ్ల సోమవారం నుంచి కుదరరదు
ఆ
అవును చేసేయండి ఇంగా ఆ
అది సంగతే అంటున్నా
ఉమ్మా
అదే
ఎండలు బాగున్నాయా
పర్లేదు ఇవాల కొంచెం చల్లగానే ఉంది అంత ఎండ అనిపిలేదు
ఆ
నిన్న కూడా మంచు పడింది బాగా నిన్న పొద్దున్న అయితే
ఆ
దాక మంచు పడతనే ఉంది
ఉ పొద్దున కూడా బాగ పడిందంట మీ పక్క ఊర్లో మీ అమ్మాయి చెప్ ప్పింది వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉంది గదా మంచి పడుతుందని గబ బ వాళ్ళ చుట్టాలు ఇంట్లో ఉందగా ఆమ పరిగెత్తికి వెళ్ళిందంట
ఆ
పడదద్దావనేది సర్గరాలదనప
హ అలా ఏమో లేదుగా లేసాక ఇంకా దాన్ని పంపించే పని లేదు గాని సబనిందుకో ఏమ లేసా అప్పటికి అంద వచ్చేస్తున్నా
ఆ
అ
అ ఇకా
ఆ పెద్దోళ్ళ మంద వసారంట అమ్మ కొడుకు వెళ్ళం
ఆ అందరూ చ్చారంట అందరూ రెండింటికి ఏమో వచ్చారంట అంతా అయిపోయి భోజనాలుతోటై
అయ్యో మ్మ్ వాళ్ళు బిజీగా ఉండిం టారు ప్రోగ్రామ్లు ఉంటాయిగా
ఆ అది ప్రోగ్రామ్ ఉందంట ఆడికి
హ్మ్
ఏమో మరి ఉండి ఎల్లొందంటే వాళ్ళు ఉండండి అని ఇంగంట మరి ఆవ్ పెళ్ళి కొడుకు వాళ్ళమ్మ
మ్మ్ హు
ఇంగేంజేత్తరో అదే మ్మ్ హు మ్ ముదే మా ఫ్యాన్ ఎత్తే ఎంత వేడికత్తుందో గాలి, మాకు ఇవాళ ఎంత బాగుంది అసలు. మ్మ్
ఇ రేపొద్దున్నే ఏం టిఫిను
ఆ ఇనిపిస్ స్కూల్ కెళ్తాన్న అంటున్నాడు చూసకుండ హుమ్ ఇంకేం లేదు
వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఎక్కడ పడింది అక్కడే పడిందంటా
ఏ ఒక్కొక్కల్ ఒక్క స్కూల్లో పడింది
ఇంటర్
హమ్ ఒక్కొక్కలకు ఒక్ స్కూల్లో పడింది
ఆ ఈ సెంటర్లో తెలిసినోళ్ళు ఎవరు లేరా ఆడికి
ఎవరూ లేర్ అనుకుంట
నీకు రాలేదా అవును పక్కడే స్కూల్లా పడేది అందర్
ఇప్పుడు అట్లా గాద్ జంప్లింగ్ ఏం రాలేదు మరి ఏం వాళ్ళు ఫోన్ ఏం చేయలా ఇంక రాద్ ఏమో లే
రాదేమో టైం అయిపోయింది గా ఇంకా
బాల్ గాళ్ళు
హ్మ్
అయి
మన చిన్నప్పుడు ఒక స్కూల్లోనే పడేది అందరికి స్కూల్ మొత్తానికి
హ.. మ్
అప్పుడు అందరం కలిసి ఎల్లే వాళ్ళం గొట్ల కొట్ల
ఉమ్ వ్యాన్లు బస్సులు మాట్లాడుకుని మరి ఎల్లేవాళ్ళం గా మాకయితే బస్ మార్షెడ్ మర్ తీస్ తేలదు మ
హు హుమ్ హ్మ్ హు అప్పుడు ఆ దూరం ఊర్లో ఉన్నాంగా నడుచుకుంటానే వెళ్ళేవాళ్ళం ఎంత దూరమో మేం అప్పుడు అక్కడ ఉన్నాం గా వేరే ఊరిలో
ఆ ఆ అవును
అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడకి నచుకుంటా వెళ్ళే వాళ్ళం అనమా గంట ముందు బయల్దేరి దారిలో అందరినీ కలుపుకొని పది మంది దాకా హ తొందై
ఆ
ఎక్కడికైనా నడుసుకున్
నడుచుకుంట వెళ్లాల్సిందే అంతే సరే బాయ్